హ
ఇంకా
ఇంకెన్ని కాళ్లుు కావాలి నీకు
ఇంకా ఇంకొకటి జాలి దీని
ఇది కాకుండా ఇంకొకట అంతేనా అంతేగా
అంతే అంతే అంతే ఇప్పుడు నుంచి ఆయాప్ ఇట్లానే ఉంచుకో ను నాకు ఇప్పుడు కాల్ ఎల్లాం యాప్ లో నుంచి కాల్ చే అంతేనా అంతే
సోపర్ సోపరా
అదడి నేను రీచార్జ్ చేసుకోని ఇంకాద ఏ యాపే పడతా
ఊరిని అందరు కొండదు కయ ఆపు
అందుకే మా ఫ్రెండ్స్కే కదా నే మాట్లాడేది
అట్లా ఉంటావా సరే సరే హిట్లర్ హిట్లర్ ఎవరంటే
చెప్పి చెప్పపి చెప్ప చెప్పు వీట్లావరంట
పవన్ పవన్ క లవర్ లేదా ఎవరిని చెప్పింది ఆడికి ఎందుకు లేరు ఇస్ వాడెంటర్లో కమ్మలో చేసిండే
ఆ
ఆయి అయితే ఆ అమ్మాయి లవ్ చేసుకున్నారు అంతా అయిపోయింది చివరికి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంట్లో తెలుసు తిండీ
హమ్
ఇదంతా అయ్యేసరికి ఆ అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ వేరే పెళ్లిి చేససారు
వముంఅవునా
హమ్ దాని తర్వాత ఇంకొక అమ్మాయిని లవ్ చేసిండు దాని తర్వాత ఇంకొక అమ్మాయిని లవ్ చేసిండు
ఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కదా
ఆ అంటే టెన్త్ లో ఎయిత్ లో ఆ సెకండ్ ఇయర్ లో ఇద్దరు మార్చిండు ఊ ఊర్లో ఒక దాన్ని పెట్టిండు వాళ్ళ మరదలో ఒక సైడ్ ఉంటే అరే మరదలు ఉంద గారా బంగారం లెక్క చూసుకోవచ్చు గారా అంటే ఎదంట వాడు మరదలు అంటే ఇష్టం లేదంట అంటే ర వాడు మరదలంటే ఇష్టం ఇష్టమే వాడి మరతలంటే ఇష్టం అంట కానీ ఆ బంధువుల్లో చేసుకోడంట హా మళ్ళీ మళ్ళెట్ట తెలుసా మాకు ఇచ్చే ప్ రూమ్ అది వాడి మరదలు అంటే ఇష్టం కానీ ఆ కానీ చుట్టాల్లో పెళ్లి చేసుకోవద్ద అంటడు
ఓకే
మళ్ళీ ఏమంటడు మళ్ళీ నైట్ ఫోన్ చేసి ఆ అమ్మాయితోనే మాట్లాడతారు.
హ్మ్ ఉ
ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పుకోండి
అని అందరు అమ్మాయిల గురించి తెలుసుకున్న తర్వాత లాస్ట్ అతని దగ్గరికే పొతాడు ఏం కావాలే
ఆ అది ఆ ఏంట్రా అంటే మనం పోతే పోయిన ప్రతి చోట ఒక అమ్మాయిని మెయింటైన్ చేయాలంట.
ఆ
గది సంగతి అదంతా మనకి సంబంధం లేదు మంది ఔట్ ఔటప్ సిలబస్ అది
ఏంది పిఎస్సి ల పర్సా సిఎస్సిడిఎస్
ఆ అవుట్ ఆఫ్ సిలబస్ అది అంత మనది
హుమ్
ఆ ఇప్పుడు జనరేషన్ కూడా అంతే ఉందలే అందుకు పోకుండా మారుతన్నారు అ ఆ
ఒక అబ్బాయి ట్రూగ లవ్ చేస్తున్నాడంటే ఎలా తెలుసుకోవాలి
ఎలా తెలుసుకోవాలా అన్ అంత ట్రూగ లవ్ సుడు ఎక్కువ మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయం కదా వాడికి నాక్
అర్ధం కాలేేదు అబ్బా
భయం ఉంటది అంటన్న
ఇప్పుడు సరే ఒకసారి ఒకటి చెప్తా విను. అంత ట్రూగా మాట్లాడేవాడు ఎక్కువ మాట్లాడు. భయం ఉంటది అన్నవు సరే. ఫస్ట్ థింగ్ ఏంటదంటే ఈజీగా క్లోజ్ అయిపోతారు. ఇంకా నాదే కదా అని క్లోజ్ అయిపోతారు. అంటే ఈ ఈ థాట్ ఉండదా మీకు. అంటే నాదే కదా నే ఇంక నేను మాట్లాడకపోతే, అంటే కొ నువ్వు ఇంట్రో ఇంట్రో వర్డ్ కి ఫీలింగ్ ఉంటది. ఓకే అది నాకు అర్థమైంది. ఎక్స్ట్రా వర్డ్స్ కి అంటే నాదే కదా నేను మాట్లాడాలి కదా అన అలా
పులు అరవింద్ సమేత మూవీ చూసావా నువ్వు
ఆ చూశాను
సేమ్ అలా ఉంటది వాడు ఎక్కువ మాట్లాడతారు ఆ సినిమాలో
మాట్లాడు
రియల్గా అలా ఉంటది జస్ట్ కరెక్ట్గా ఎలా అంటే ఇప్పుడున్న జనరేషన్ లో వాగుతారుజ విష్ణ ఫోన్లు చేసి పొద్దకా చాటింగ్ లని మాట్లాడటం నేనున్న లైఫ్లాంగ్ చూ నేను వాదలను ఎట్లాంటివి చెప్తార అట్లాంట వాళ్ళు న మ్గోడ దసలు అబ్బాయిలా ఆ డైలాగులు చెప్పారంటే అబ్బో పెద్ద చిన్న కథ కాద ఇది
ఆ
ఎందుకంట ఎవడైనా అదే చదువుతుంది ఇప్పుడు అద రొటీన్ అయిపోయింది నిజంగా బాధ్యతన్నాడు ఎవడన్నా కానీ ఒకవేళ నిజంగా లవ్ చేస్తానుకో ఫ్యూచర్ ఆలోచిస్తారు నేను లవ్ చేస్తాను కరక్ నెస్ట్ చూసుకోవాలి పోషించాలి ఏం చెయ్యాలి అన్న ఆలోచన
ఎందుకు ఆస్పత్రల లే ఈడుగుసలు ననకి చదువు పోఓదు
ఓకే చదువుకోకదు బిజినెస్ అట్లా చూసుకుంటడు
ఇప్పుడు ఆయన లైట్ తీసుకుంటాడు ఆయన ఏమంటాడు అంటే ఇప్పుడుే య మింటల్ ద అ ాడు ఏమంటాడుంటే ఇప్పుడు ఎందుకు అప్పుడు నేను ఏదో ఒకటి చేస్తా అంటాడు అలా
అప్పుడ ఏద కొజత చ తారు చేస్తారు ఇప్పుడు మాముూలు ఉండదు ఎన్ని చోట్లు ఎట్లా అండి మేము అప్పుడు చేస్తా అంటే అంటే గంగలో రామాయణం లెక్కే ఉంటది
నేను అప్పటికిీ చెప్తాను ఇప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు అని చెప్తాను విన్నాడు నా మాట మన అంటే నన్ను డబ పిచ్చి కూర్చ్చ అంటాడు
ఒకటి చెప్పాలంటే బేసికల్లి అరఫత్ గాడికి బాగుంది డబ్బు మా ఫ్రెండ్స్ చెప్పిన దాని ప్రకారం
ఆ
ఆ డబ్బుకు భయపడ్డా ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుకు భయపడనోడు దేనికి భయపడు ఒకటే అనుకుంటడు ఉంటే ఉంటది పోతే పోయింది కొత్తది వచ్చింది
అసలు అనుకోడు ఆ అనుకుంటాడు అనుకుంటాడు అవును అనుకుంటడు
ఉ
ఇంకా చెప్పు ఆరు పద్ గురించి
ఆఫత్ గురించ ఆఫత్ గురించి నాకు కూడం తెలుసు నేను చెప్పేది డబ్బు మెంటాలిటీ ఉన్నోడిది
అందుకే చెప్పు ఇంకా ఎప్పు ఏం చెప్పారు మీ ఫ్రెండ్స్ అది ఎప్పు ఏం కావలే నాకు తెలుసు ఇది మాత్రం నిజమే నాకు తెలుసు ఇది ఆ
ఏం తెలుసు
ఆ నువ్ చెప్పిందే ఉంటే ఉంటది పోతే పోత్ ఓ అనియా అమ్మ మెంటాలిటీతో ఉంటాడు బ్రతిమిలాడడు అంతే అది నాకు తెలుసు ఓ ఆ
ద అచోతనే కాదు ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు డబ్బుఉనోడు ఉన్ను అనుకో
నా
రిచ్ గా ఉన్నోడు ఉన్ను అనుకో దేనికి
లేదు లేదు ఫస్ట్ అల్పతోట్ల కాదు మీరు అనుకున్నట్టుగా డబ్బు డబ్బు అంటేనే ఆయనక్ ఫస్ట్ ఇష్టం లేదు ఆయనకి సింపుల్ లైఫ్ కావాలి ఊ నాకు నాకే డబ్బు పిచ్చింటారు నాకే డబ్బు పిచ్చి వచ్చాను చెప్ తడుం డబ్బులు లేకుంటే బ్రత్ నా కాడ లేవు నాకు అంటే ఏమంటాడుంటే నాకు నా దగ్గర డబ్బు లేకపోతే నువ్వు నాతో ఉండవు అంటాడు ఇది రాంగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ కానీ ఒకటి మాత్రం నిజం అంటే పోతే పోని అనుకుంటాడు పోయే వాళ్ళ నేను ఆపాలి అని ఎప్పుడు అనుకోను కొడుకు
ఆ అది ఉనోడు మంచోడు నన్ను అడిగితే నేనైతేవదిలేత్తావా హ నాతో ఎవడన్నా ఒకసారి గొడవ పడారంటే మళ్ళీ రెండోసారి వాడి జోలికికూడా పోను అందుకే నేను కూడా ఎవరితో గొడవ పెట్టుకోను నేనైతే ఎవరితో గొడవై గొడవై ఒక్కసారి పద్దంటే పవన్ గాడితోటే మొన్న గొడవైంది నాకు ఫుల్లుగ తిట్నా తిట్ అసలు ఓ చిన్న మ్యాటర్ లే చీ అదే అదేంటంటే నాకాడ ట్రిమ్మర్ ఉంది నేను వేరే వాడి కాడ తీసుకో కొనిచ్చిన అయితే శ్రీహరి ది వేరే వాడిది ఇద్దరుది నాది ఆ ఇద్దరిది నా కాడు ఉంది అయితే వాడేమో షయరగా టిమ్మర్ కావాలరా అని చెప్పొచ్చి తీసుకెళ్ళిడు
మ్
సరే తీసుకెళ్ళుగా అనుకున్నా తర్వాత వచ్చి చూస్తే రూమ్ రెండు టెంబర్లుగాని పీట్ల
మ్
అయితే ఇంకోటి తీసుకెళ్లిన వారా అంటే తీసుకెళ్ళలేదండు రెండోసారి ఫోన్ చేస్తారు తీసుకెళ్ళలేదండు అయితే పవనగాడు రూమ్ లో ఒకడు ఉంటు వాడికి ఈ ట్రిమ్మర్ నా నేను తెచ్చిన ట్రిమ్మర్ ఉందిగా వాడు ఫ్రెండ్స్ మాట్లాడుకో గొడవైందంట
మ్
అయితే అందుకని ఆడు థిస్ తీసుకెళ్ళిన అంట ఇది నాకు ఎవరు చెప్పారు జీవం ద్వారా తే తెలిసింది నాకు ఆడ పవన్ గాడే తీసుకు తీసుకెళ్ళి అంటను మళ్ళీ ఫోన్ చేసా ఫోన్ చేసి నువ్వే తీసుకెళ్లిన వంట గదరా అంటే నేను తీసుకెళ్లేదు అంటాడు జీవన్ గాడు ఎలా చెప్పిండ్ర నువ్వే తీసుక కెళ్ళిన వంటగదా నేను తీసుకెళ్లేదు రూమ్ తిట్ తట్టినా తిడితేనేమో పగిలి పోయిందంట వేరే వాడికి షేవింగ్ చెత్త అంటే జారి కిందపడి బగిలిపోయిందంట
ఆ
అయితే మరి ఫస్ట్ ఏం చెప్పినావు నాకు అబద్ధం హలో
ఆ వినబడుతుంది
ఆ మరి ఫస్ట్ ఏం చెప్పిన నాకు ఎందుకురా అబద్ధం చెప్పినవ్ అన్నావ్ వాళ్ళు చెప్పొద్దన్నారు ఈలూ చెప్పొద్దు అన్నారన్నావ్
ఆ అవును
ఏ నీకు నేను ఎలా కనపడుతున్నా తీసుకెళ్ళింది నా కాడ నుండి వాడెవడు చెప్పటానికి అడగటానికి వాడెవడు అని చెప్పి పిచ్చి పిచ్చిగా తి ట్టిన
ఆ
ఇచ్చేసరికి తబ్బకి కామ్ అయిపో యిండు రూమ్ మొత్తం శ్రీహరి గాడు రూమ్ మొత్తం అసలు సైలెంట్ నోట్లో నుండి మాట
నువ్వు అన్నయ్య ఆలోచిస్తున్నా నువ్వు అరుస్తే ఎలా ఉంట కదా అనే
అస్సలుసి శ్రీహరి గాడు ఏమో ఏ ఏం గురు ఏం గురు అంత కోపం ఏంది అని అంటుండు అను అగు ఒక నిమిషం
ఆ
ఏం గురు అంత కోపమేంది
ఆగు మళ్ళీ కాలే చేస్తా ఆగు నేను టెన్ మినిట్స్ అయిపోయింది ఎనిమి అని చెప్పిన్నావు